హ హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుం ఏముందండి టీ పెట్టుకున్నాం తాగుదామని
అవునా ఎట వెళ్ళారండి ఈ రోజు మరి మీరు
ఆ పత్తిికలు వెళ్ళామండి
అవునా పతిరిగలు కలుస్తాలండి మీ దగ్గర
ఆ అవును కలుస్తున్నారు
ఎన్ రోజలు అయితుందండి పోబట్టి మీరు?
సౌండ్ తగ్ ఆ ఓ ఆ వారం రోజులు అయితుందండి.
అవునా అవునా పెద్దగైనయా అండి చెట్లు మరి పెద్ద పత్త చెట్లు?
ఆ కొంచెం కొంతమంది పెద్దగైనయ్ కొంతమంది చిన్నగైనయ్ అండి.
ఆహా వర్షాలు పడుతున్నాయ అండి మీ దగ్గర బాగ?
ఆ బానే పడుతున్నాయండి.
ఆ మా దగ్గర కూడ మబ్బులు బా చేస్తున్నయి వర్షాలు కూడ మంచిగనే పడ్డయండి.
అవునాండి. తిన్నారా అండి?
లేదండి ఇంక తినాలి. మా పాపకు తినపియాలి, మా పాప బయటికి వెళ్ళింది.
ఆహా ఏం కూరండారు?
పప్పుచార ఎసినమండి.
పప్పుచారు ఎసారా
ఉ మీరేం కర్రీ చేేసిల్లు?
మేము ఈ రోజు టమాట నిన్నమండి
అవున్లె రేపు ఉందా అండి మళ్ళ పనికెళ్ళాలా రేపు? మీరు నారు పోసిల్లండి నార్మలు
లేదండి పో ఇట్లా మా నార్మడి దున్నిచ్చాడు.
ఊ
రేపు ఒడ్లు నానబెట్టి ఒక రోజు ఆపేసి అలుకుదాం అనుకుంటామన్ అనుకుంటున్నామండి.
ఆ హ ఇంకా అండి ఇంకేం చేస్తున్నారు? పత్తి ఒక్కటేనా ఇంకేమన్నా చేయనీకి ఎళ్తున్నార గడ్డి
ఆ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పత్తేనండి. ఇంకో నాల్గు రోజులు పోతే ఇగ తోట ఏస్తరు.
అ మీరు ఏయనిక ఎళ్తరండి తోట?
లేదండి ఎప్పుడు ఎళ్ళలేదు పిలుస్తే వెళ్తా
అవునా ఎట్ల ఎస్తరండి తోట?
ఉ మనా గింజలుకి ఇప్పుడు స్టార్ట్ చేస్తాలండి ఇట్లా గింజలు పెట్టడం మనం మెర్ ప గింజలు ఇట్ల సా లెక్క
అంటే గింజలు ఎట్ల ఎస్తరండి చాలా అంటే పెద్ద పెద్ద గ ఏస్తారా లేదంటే చిన్న చిన్నవి ఏస్తరా?
లేదండి ఈ వాటిని కూడ ఒక మడి లెక్క కట్టి ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా కట్టలు లెక్క కట్టి అందులో ఆడోటి ఆడోటి ఆడోటి పెడతరండి.
న అవునా అంటే విత్తనాలు పెట్టాలా?
ఆ విత్తనాలు వేసాక అవి కొంచెం పెరిగినాక నీళ్లు కట్టి ఆడో చెట్టు ఆడో చెట్టు ఆడో చెట్టు ఏస్తరు కొంతమందో డబ్బ వా తోట ఏస్తరు కొంతమందో సాలు తోట ఏస్తరు నూరెడు
అంతే అంటే డబ్బా పత్ అంటే ఎట్లా యేస్తారండి అంటే డబ్బా లానా చేసి నాలుగు మూలలకి వేస్తారా.
ఆ ఇట్లా తోలుతారు కదాండి అచ్చు
ఆ
అచ్చులు అవునా అచ్చు ఇట్లా తోలుతారు కదా తోలితే ఇట్లా మధ్యలో ఇటు అటు సేమ్ ఉంటాయండి.
ఆ
చెట్టు విడివిడిగా అన్నట్టు ఇటు ఇటు అటు తోలుకోవచ్చు శాలతోట అంటేనేమో సాలు మొత్తం పీకాలి
అవునా అంటే ఎంత పొడుగుంటే అంత పొడుగు యెస్కోవాలా.
ఆ మనది ఎంత అయితే ఎకరమా ఆర ఎకరమా ముప్పై గుంటలా అట్లా వేసుకుంటే వేసుకుంటారండి.
ఉ హు అంటే పసుపెట్లా వేస్తారండి మరి
పసుపు తీస్తారండి అది ఉడకబెట్టకుండా తీసి పస్తాలో పెట్టుకుంటారు.
అవును అంటే ఇట్లా కట్ చేసి కూడా చిన్న చిన్న కట్ చేసి కూడా వేస్తున్నారు అందులో కూడా టూ టైప్స్ వస్తున్నాయట కదా
అవునండి మన నాటిది అయితేనేమో అప్పుడే తీస్తారు ఇట్లా కొంచెం వేలు పొడుగుండే లాంటివి
ఉ
యిగా ఇప్పుడు హైబ్రిెడ్ వస్తాది కాబట్టి వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి
అమెట్లా కట్ చేస్తే కరాబ్ కాదా అండి
అయ్యో రేపు ఎల్లుండి వేస్తారు అనంగా కట్ చేస్తారండి అంత వరకు కట్ చేయరు.
అంటే అది భూమిలో వేసిన కూడా ఖరాబ్ కాదా
కాదండి మొలుకొస్తది పసుపు అసలే ఖరాబ్ కాదు. పరుగోస్తేనే కరాబ్ అయితది
అవునా ఇంకా అండి
మీరేం వర్క్ చేస్తారండి
మేము ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేస్తాం అండి
అవునా అండి
ఉ
బ్లౌజులు గిట్లా అన్ని కుడతారా
అంటే బ్లౌజ్లు పర్ఫెక్ట్ ఏం రావలేగాని జస్ట్ నార్మల్గా వేసుకునే పాయింట్లు చిన్న చిన్న ఫ్రాక్సు డబులు కుట్లు వేసుకోవడం లాంటివి మాత్రమే చేస్తా అండి అంత డీప్ డిప్గా వెళ్ళలేదు వాటిలోకి నేర్చుకోనని ఇంట్రెస్ట్ పెట్టలేదు నేను వెళ్ళలేదు.
అవునా అండి ఫ్రాకులు బాగా కుడతారటగా అండి మీరు.
ఆ కుడతామండి బాగానే కుడతాము
ఆహా ఎంత తీసుకుంటారండి ఒక ఫ్రాక్ కుడితే
టూ ఫిఫ్టీ అండి పో
టూ ఫిఫ్టీనా
అవును ఇప్పుడు వాటికి కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కదండీ ఏ బ్లౌజ్ కొట్టినా ఏది కొట్టినా ఆ డబ్బులు ఎక్కువైతున్నాయి కదా మీరు కూడా నేర్చుకోపోయళండి ఇంట్లో ఉండే మిషని
అనుకున్నా అండి నే నేర్ నేర్ నేర్చుకుందామని కానీ వెళ్ళలేదు
నేర్చుకుంటా అయిపోతుంది బయట పని పోకుండా అయిపో పోతుంది కదా నేర్చుకొని రోజు రెండు బ్లౌజులు కొట్టుకున్నా మీకు సెట్ అవుతది కదా అండి
అవును అసలు మిషినైయి తొక్క రాదండి నాకు
అవునా ఫర్ ఒకసారి తీసుకొచ్చుకని ఆటోమేటిక్గా రన్నింగ్ నేర్చుకో కుంటా అంటే అదే వస్తుందండి
ఎంత ఉంటుందండి కాస్ట్ మిషన్కి
అంటే పెద్ద మేకరీ అయితే పది వేలకు వస్తది కావచ్చండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే టెన్ థౌజండ్ కి వచ్చేసింది
ఊమ్
ఇప్పుడు ఎంతకు వస్తదో తెలియాదండీ మోట వస్తుంది మిషన్ పెద్ద మేకరే పది వేలకి వచ్చిందండి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే నార్మల్ గా ఫోర్ ఫైవ్ థౌసండ్ ప పడుతుది అట్టుంది పెద్ద మేకరీ అయితే చిన్న మేకర అయితే కొంచం తక్కువ పడుతది కావచ్చండి
అవునా అండి ఏదైతే బాగుంటాదండీ పెద్దదియితే బాగుంటందా చిన్నది అయితే బాగుంటందా
పెద్ద మేకరు అయితేనే బాగుంటది మనం డైలీ వేర్ కి ఇంట్లోనే కుట్టుకుంటాం కాబట్టి నార్మల్ గా మనకు చిన్నపాడద అయితే సరిపోతది చిన్న మేకర్ అయితే సరిపోతదండి
ఆ ఒకవేళ తీసుకుంటే కత్తెరా ఇయన్నీ ఉండాలి కద అన్నీ
అవును కత్తెర త్రీ హండ్రెడు
ఉమ్
ఉమ్ క్కండి
చిన్నమ్మాయా పెద్దమ్మాయా అండి మీ పాప
మా పాప చిన్నమ్మాయండి యూకేేజి ఇప్పుడు
అవునా అండి స్కూల్ కు పోతుందా
ఆ వెళ్తుందండి
ఇంట్లో వచ్చినాక చెప్తారా అండి మీరు
ఆ చెప్తామండి చెప్తా వినదు తను
అవునా
ఆ నాకే ఎదురు సమాధానం చెప్పేస్తది
ఆ హా ఆ హా ఇప్పుడు పిల్లల జనరేషను అట్లుంది కదండి
ఆ
ఎవరైనా పిల్లలు
మీ పిల్లలు హాస్టల్ కి వెళ్లిళ్ళ అండి
ఆ వెళ్ళారండి మా పిల్లలు కూడా
ఊహు తిన్నారండి మీరు
ఇంకా లేదండి తలనొప్పి లేస్తాంది అని మా ఆయన పాలు తెేచుకున్నాడు చాయ్ పెట్టిన
అవునా మీకు నొస్తాన్టే తను తెచ్చుకున్నాడా తనకు నొస్తాంటే మీరు
తనకే తలనొప్పి లేస్తంది అంటే తెచ్చుకోన అంటే తెచ్చుకో అని అన్నా పొద్దున చేయ్యమండి మాకు ఎప్పుడు తలనొప్పుల్ ఏస్తేఏ అప్పుడే తెచ్చుకుంటామ్
అవునా మాకు డైలీ ఉండాలండి టీ ఉండాలి పాలు ఉండాలి రెండూ కావాలి మాకు అదంటేనే పని చేయగలుగుతారు మా ఇంట్లో
అవును అయ్యో దేనికి అలవాటు పడితే దానికే కదండి
అవునండి
మాకు కూడా ఎప్పుడన్నా హెడేక్లు ఐతే తెచ్చుకుంటాడు
అవునా
ఉమ్మ్
ఇంకా అండి ఇంకా కూరగాయ చెట్లు ఇట్లా ఏమన్నా పెట్టారా అండి
ఆ పెట్టినండి బెండగింజలు గిట్లా వేసాయి గాని మొలవలేదు
నవునా అంటే ఇట్లా గోడు చిక్కుడుకాయ అంటే ఓన్లీ ఓ బెండకాయనైనా ఇంకేమన్నా పెట్టారా
బెండకాయ ఒక్కటే ప్రస్తుతానికైతే పెట్టానండి ఎందుకో మొలవ లేదు
నాన మళ్ళీ పెట్టపోయిలండి
ఆ తేవాలండి సంత గురువారం ఉంటది కదండి
అవును
ఆ రోజు తెమ్మని చెప్తానండి
నార్మల్ గా ఇప్పుడు ఫెస్టివల్ కు బతుకమ్మ ఫెస్టివల్ కి కూడా బంతి పూలు ఉంటాయి కదండి చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి మార్కెట్ లో తీసుకొచ్చి మీ ఇంటికెలి అటుఎయండి మంచిగా పుస్తాయ్
అవునా అండి అవి దొరుకుతాయ అండి నాకు తెలియదు
దొరుకుతాయి మన మార్కెట్ కు వచ్చిన రోజు మనం వెళ్తే అవి దొరుకుతాయి
అవునా తీసుకురమ్మనాలి దసరా బంత అయితే తొందరగా పూస్తాయ అండి
ఆ అదే కొంచెం సీడ్ లాంటిది అయితనో ఉం కొంచం పెద్దగా పూస్తది సీడ్ తక్కువ క్వైతే అయితే చిన్న పుస్తది అయినా మనం ఓన్లీ ఫెస్టివల్కే యూజ్ చేస్తాం కాబట్టి మన చిన్నదైనా పర్వాలేదు
ఆహా దాంట్లో రెండు రకాలు ఉంటాయండి
ఆ రెండు రకాలు ఉంటాయండి
ఆ తెిమ్మని చెప్పాలండి ఇప్పుడు బంతి పూలకు కూడా మట్రేట్ ఉంటాది అప్పటికి
అవును ఇప్పుడు వేసుకుంటే అదొక వి అదొక చెట్లు వేస్తారా ఇంకేమన్నా చెట్లు గిట్లా పెడతారండి
వంకాయ చెట్లు ఇట్లా పెడదాం అనుకుంటున్నానండి మీరు వేసారా కూరగాయలు
మేము మాకు ప్లేస్ ఎక్కువ లేదండి వేసుకోనికి
అవునా సరే అండి ఉంటానండి
ఆ సరే అండి బాయ్ అండి